ఇగ మా అత్త దాంట్లకెళ్లి కూడా ఇగ నీక్ నాలుకు ఫోన్లు చెత్తదాట. నువ్ నువ్వు గూడ నాలుగు ఫోన్లు ఏయ్. ఆ నువ్వుగూడజేయ్ ఆమెగూడా చెత్తది మీరు కూడా మాట్లాడుకో
ఆ ఓకే.
ఏ ది మరిగా సంగతి నేన్ మొన్ననే బ్యాగీ జీన్స్ గొనుకున్నా సూపర్ ఉంది అదైతే మళ్ళా మిం త్రలో ఒకటి టీషర్ట్ ఆర్డర్ పెట్టుకున్న రెడ్ కలర్ ది ఎంత హైలైట్ ఉందో అసలు.
ఇన్స్
అ
ఎడా కొన్నారు జీన్స్
జీన్స్ జూడియోలో కొన్న
హ్మ్ ఓకే నాలాంటిదేనా నేను జూడియోలోనే
హ్మ్ జూడియోలో ఎట్లాప్ అన్ని పాకెట్లు పాకెట్లు ఉంటాయి
హ్మ్ అన్నంటే రెండే ఉంటాయి
రెండు కాదు నాలుగు ఉంటాయి కావచ్చుమే ఆడ
క్క జూడియోలో కూడా కలెక్షన్ వచ్చింది నిన్ననో మొన్ననో బాగా కనిపిస్తున్నాయి పోవాలి
బయట గట్లనే కనిపిత్తాయి లోపల పోయిచూత్తే ఏముండయి
అవునవును ఇక్కడ అన్లిమ్ టేడు ఉంది మస్తు తక్కువ రేట్ ఉన్నాయి అన్లిమిటెడ్ లో షాపింగ్ చేయాలి అనుకుంటున్నా
నేను కూడా ఇగ ఇవేమన పైసలు
మేము గదే చూసున్నాం మంచిగున్నయ్ అన్లిమ్ టేడ్ తక్కువున్నాయ్ ఆఫర్లు ఉన్నాయ్ సో మేకప్ లో కి కొనే టాపులు డైలీ వేర్ లెక్క
మాకూడా టాపులు కావాలి కొన్ని జీన్స్ మీదికి కావాలే ఫార్మల్ ప్యాంట్లు కావాలి ఇగా జీన్స్ అంటే ఆఫీసుకు కూడా అయ్యేటట్టు ఫార్మల్ ప్యాంట్లు అయితే
అదే అదే
అదే అదే ఒస్తార మరి ఇటు వచ్చినంక షా పింగ్‌కి పోదాం
హ్మ్ పోదాం ఇయాల నేను ఆమ్లెట్ ఎట్లేసిన తెలుసా
హ్మ్ ఎట్లేసిండ్రు
ఫస్ట్ నూనె వేసి ఆ ఇదేంది ఉల్లిగడ్డలు మెరుప కాయలు వేసి పసుపుఏసి మంచిగా వేయించి తర్వాత కొన్ని టమాటాలు వేసి మంచి ఉడకబెట్టి ఆ కళ్యామా కళ్యామాకు అయ్యో ఉల్లిగడ్డ లనే కళ్యామాకు ఎల్లిపాయ కూడా వేసిన వేసి ఆ మళ్ళా టమాట ఉప్పేసి టమాటాలు వేసి మంచిగా ఉడికించి మళ్ళా కొంచం కారం వేసి ధనియాల పొడి వేసి అంతా ఇట్లా మంచిగా దగ్గరకయ్యేదాకా ఉంచిన ఉంచి రెండు గుడ్లు వలగొట్టి ఆ మళ్ళా అదంతా ఒక గిన్నెల వేసి మంచిగా కలిపి ఆమ్లెట్ వేసిన